హలో నమస్కారం స సార్ సార్ బాగున్నారా
బాగున్నాను సార్
ఆ లంచ్ లంచ్ అయిపోయిందా సార్
అవును లంచ్ చేశాను కడుపు నిండా తిన్న ఈ రోజు
ఏం తిన్నారు సార్ అంతా
ఏముంది కడునిండా అన్నమ్ అన్నము బీరకాయ పప్పు కాంబినేషన్ కూర ఆ ఇక్కడ మా పవన్న ఉంటాడు ఆయన కూడా ఇంకోక కూర పెడతాడు ఆయన
అయి అంతదే ఎగ్ ఎగ్ హ
ఆ బాయల్ ఎగ్ తెచ్చిండు. నాలుగు గుడ్లు ఉడకబెట్ తెచ్చ తెచ్చి ఆయన రెండు తిని నాకు రెండు ఇచ్చిండు
స్పెషల్ ఇంగ అవే అనుకోండి ఇంకేంది ఆ హలో సార్ ఇంకా ఏంటి విశేషాలు సార్ మరి ఎలా ఉంది.
ఏం లేదు ఇందాక ఎండ ఉండే ఒక ఒకేసారి పది నిమిషాల్లో మొత్తం మబ్ మబ్ అయిపోయింది వాతావరణం అంతా.
అవున అవును సార్ మా సైడ్ కూడా ఏక్దం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది మొత్తం. కోల్డ్ వెదర్ అయింది కా చాలా చల్ల పడ్డది ఒక్కటిసారి కొంచెం ఉరుముతుంది సార్ మా సైడు అదే అదేఊ ఆ ఉరుగుతుంది సార్
ఉ ఈ సంవత్సరం బాగనే ఎండలు ఉంటా ఏమో అందుకే ముందస్తుగా ఇట్లా మబ్ మబ్బులు మబ్బులు వస్తున్నాయి. ఈ మబ్బులు తగ్గిన వెంటనే ఇంకా విజృంభిస్తది ఎండ.
అవును సార్ మబ్బు వెళ్ళింది అంటే ఒక్కసారిగా ఎండ అనేది చాలా మటుకు చాలా మటుకు అంటే చాలా కొట్టేస్తది. ఉష్ణోగ్రత ఇప్పుడు థర్టీ ఉంటే దాదాపుగా ఫార్టీ వరకు కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. ఒక్కసారిగా పెరిగిపోతది ఆ హీట్ ఉష్ణోగ్రత అనేది ఒక ఒక్కసారిగా పెరిగిపోతది. ఇలా మబ్బులు వచ్చి కాస్తంత వర్షం కురిసినా కానీ బాగా డేంజర్ సార్ అలా బాగాంటే బాగా డేంజర్ ఆ ఒక్కసారి అనే ఉం వాతావరణం చేంజ్ పయి వేడి అనేది భూమి లోపటి నుంచి పొగలచ్చేస్తాయి.
ఆ
ఆ ఒక్కసారి బాగా అంటే బాగా చేంజ్ అయిపోతది సార్
అవును చేంజ్ అవుతుంది
అవును సార్ సార్ ఇంకేంటి సార్ మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు ఎలా ఉంది.
మార్నింగు ఒక ట్వెల్వ్ థర్టీ వరకు ఇంట్లోనే వర్క్ చేసా సిస్టమ్ వర్క్ చేశాను లంచ్ అయిన తర్వాత ఆఫీస్కి వచ్చాను అదే వర్క్ కానీ ఆఫీస్లో కంటిన్యూ చేశాను
అవును సార్ ఎండకు కూడా
కమ్ముకొని వర్షం వచ్చేటట్టున్నది అయితే మరి బయటికి వెళ్ళాలేమో అని అనుకుంటున్నాను
అదే అద ఎండకు కూడా ఎక్కువగా వెళ్ళకండి సార్ ఎండకు వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది అవుతది.
సరే
సరే ఎండాకి ఎక్కువగా కొ ఎండకేటన్నా ఎక్కువగా పని ఉంటే చల్లద చ చల్ల చల్ల దనాల క వెళ్ పొద్దున మార్నింగ్ సెవెన్ టు లెవెన్ వరకు పని పూర్తి చేసుకొని ఎండకు ఎక్కువ శాతంగా బయండకుండా ఇంట్లో ఉంటేనే బాగుంటుంది సార్
సరే ఒకవేళ ఎండకి వెళ్తే బాగా నీళ్ళు తాగుతూ ఉంటాను ఏమైనా కుకుంబర్ ఉంటుంది కదా దోసకాయలు కొనుక్కొని తింటాను అప్పుడప్పుడు మధ్య మధ్యన పండ్ల రసాలు తాగుతుంటాను.
ఆ అదే సరే ఎక్కువగా వేద ఎక్కువగా ఎండాకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త కీర అని కొ కొబ్బరి బొ చాలా అంటే మట్టి పాత్రలో చేసిన వాటర్ తాగితే ఇంకా మంచిది సార్ ఈ ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా ఆ మట్టి పాత్రలో అంటే కుండల నీళ్లు గాని రంజన్లో గానీ నీళ్ళలు తాగితే ఆరోగ్యానికి మంచిది ఈ ఈ ఎండకి ఎత్తిగా వెళ్ళొచ్చి మళ్ళ మనం ఇందులో నీళ్ళు తాగడం ద్వారా హెల్త్ కు చాలా బాగుండదు సార్ హెల్త్ కూడా
ఆ ఎండకి పోయి వచ్చి వెంటనే క కూల్ వాటర్ దగికతే ఎండ దే తలిగే అవకాశం ఉంది మీరన్నట్టే మట్టి కుండలో ఉన్న నీరే తాగుతాను. మధ్య మధ్యన పండ్ల రసాలు త త్రాగుతాను.
అవును సార్ డ్రై ఫ్రూట్ తీసుకోవడం కూడా మంచిది. అదే నీడ పట్టను ఉండాలి అతిగా మనం ఈ కూలర్ గాని ఫ్యాన్ గడుపు కూడా ఎక్కువ శాతాంగా అలవాటు పడకూడదు సార్ మనం ఏ ఏదైనా మనం కాస్తంత పచ్చని చెట్ల నీడ చెట్ల నీళ్ళలో ఉంటే కాస్తంత ప్రశాంతమైన గాలి వెలుతురు ఉండడం ద్వారా మనకు అంతా ప్రశాంతమైన చల్లగాలి వస్తుంది బాగుంటది ఈ కూలర్ గాలికి ఎక్కువ అడాక్ట్ అయినా మనకో బాగుండదు సార్ బాగా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఈ ఎండకేల్లే కూలర్ కూడా ఎక్కువ అడాప్ట్ అయితే మన హెల్త్ కూడా కాస్తంత దెబ్బ తీన్ పోతుంది సార్
ఉం
అదే పండ్ల ఈ పండ్ల రసాలు తీసుకోవడం కూడా మంచిది సార్ ఇంకేంటి సార్ విశేషాలు మరి
అంతా మంచిదే ఇప్పుడైతే ఆరోగ్యంగానే ఉన్నాను
అ సార్ సార్ మేమే ఇలా వర్క్ కో వస్తాంత వర్క్ కోసం అని ఇలా ఇక చేన్ లో పోంటా పడేలా వెళ్లడం జరుగుత ఉంది వరకు కోసం వచ్చిన వారు వర్క్ ఇలా కంప్లీట్ చేసుకోవడానికి సర్వే అనేది ఒక ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు ఒక సర్వే వచ్చింది క్రాప్ సర్వే అని ఒక సర్వే వచ్చింది సార్ ఇకా అదే కంటిన్యూ చెయి ఇంక దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం ఇక
ఆ
సెంట్రల్ గవర్నమెంట్ ఎడా అంటే క్రాప్ సర్వే అని ఒకటి చేయమని చెప్పింది మాకు ఇక ఒక ఒక ఫోటో కొట్టాలి అంటే మనము ఒక చే లోకి వెళ్ళి
అది ఏ ఊరికి వాళ్ళకే ఇస్తున్నారా అందరికి ఇస్తున్నారా ఎంతమంది అంటే అంతమందికి తీసుకుంటున్నారా అందులో
ఏ లేదు లేదు లేదు సార్ ఒక్క ఊరిలో లోకల్ పర్సన్కే ఇస్తారు ఫోన్ ఆపరేట్ టింగ్ వచ్చి లోకల్ పర్సన్ అని ఉండ నాన్ లోకల్ పర్సన్ అక్కడ ఉన్న భూముల గురించి పెద్ద గ తెలువది కద సార్
తెలవదు
ఆ వాళ్ళకే ఇస్తున్నారు దాన్నే ఇగ మేమే కంటిన్యూ చేస్తున్నాం వాటి
మరి టార్గెట్ ఇది టార్గెట్ జాబేనా
టార్గెట్ జాబ్ అన్నది ఏం లేదు ఫార్టీ ఫైవ్ డే డేస్ లొ కంప్లయింట్ చేసుకో కోవాల మా దగ్గర వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫోర్ ఉంది
అయితే రోజుకి ఎన్ని చేస్తున్నారు ఒకవేళ చేసే ఫార్టీ ఫైవ్ డేస్ లో కంప్లీట్ చేయగలరా
చె అయిపోది సార్ ఇంకొక్క టూ డేస్లో ఖతం అయిపోద్ది ఇప్పటికీ ఇంకా వన్ థర్టీ ఉన్నయి సార్ వన్ థర్టీ ఆ వన్ వన్ థర్టీ ఉంది వన్ థర్టీ మేమ్ స్టార్ట్ చేసి ఇగ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది
ఆ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ లో చేయాల్సింది ట్వంటీ ఫైవ్ డేస్ లోనే చేస్తున్నారు
ఆ చేస్తున్నారు ఇంకా తొందరగా అయిపోయినా మంచిది మనకే మంచిది ఇప్పుడు ఎండల కి ఎక్కువగా పోకుండా ఆ ఒక చేన్కి వెళ్ళి అక్కడ ఫోటో తీసుకొని
ఫోటో తీసుకుంటె క్రాప్ రాదు కదా ఓన్లీ ల్యాండ్ వస్తది అంతే
ఇప్పుడు క్రాపు రైతులు తీసేస్తే మనకి ఏం ప్రాబ్లం లేదు దాన్ని మనం ఫాలో ల్యాండ్ కింద కొట్టి చేసేయాలంతే
ఆహా అంటే పంట అంటే పత్తి ఉన్నదేమో ఎండిన పత్తి
ఆ ఏదన్నా ఉండని అది వాళ్ళు పత్తి తీసేసినా కాని మనం దాన్ని ఫాలో ల్యాండ్ కింద కొట్టేసినా మనుకో అయిపోద్ది అది మనకు ఫాలో ల్యాండ్ అంటే అది బీడు భూమి కాకుండా ఆటోమేటిక్ గా నడుస్తుంది ల్యాండ్ అన్న దాని కింద
ఆ ఉ ఏ సమయాన వెళ్తున్నారు మార్నింగ్ నుంచి ఇ
పొద్దున సెవెన్ సెవెన్ సెవెన్ టు టెన్
ఆ అంటే కొంచెం కొంచెం చల్లగుండా టై లోనే చేయాలి ఇది
అదే అదే సార్ సె సెవెన్ టు టెన్ చేస్తున్నాం మళ్ళి త్రీ టు ఫైవ్ లేదా ఫోర్ టు ఫైవ్ అంతే ఫోర్ టు సిక్స్ అది కూడా అంతే సార్ మాకు ఇచ్చిన దాంట్లో కూడా అంతే ఉంది ఆ మాకు ఇచ్చిన టైం ఏందంటే సిక్స్ టు టెన్ వరకు చేసుకోవాలి పొద్దున మరియు సాయంత్రం వచ్చేసి త్రీ టు సిక్స్ వరకు చేసుకోవాలి ఈ టైం లోనే వర్క్ చేసుకోవాల ఈ టైమ్ లోనే మీరు వర్క్ చేయ్యాలి ఎండ పట్టున మీరు ఇంటికాడ ఉండండి మీరు ఎండ పట్టున వెళ్ళకండి అలానే చెప్పేశారు అలానే చేస్తున్నాం మేమింకా
ఆహా
ఆ నిన్న వెళ్ళొచ్చాను సార్ నిన్న నిన్న చాలా దూరం వెళ్ళొచ్చాను దాదాపుగా ఎండ ఎండ నుంచి వచ్చి నిన్న పొద్దున వెళ్తే దాదాపుగా రెండు రెండు మూడు గంటలకి ఇంటికి వచ్చినా సార్
బా మీరు బాగానే మరి ఎండక జాగ్రత్త అయితే రోజు రెండు వేలు సంపాదించకకుంటున్నారా
రోజు ఆ మనం సంపాదించుకోవాలనుకుంటే పా మినిమం ఏమి లేదన్నా గాని దాదాపుగా ఫోర్టీన్ హండ్రెడ్ కంప్లీట్ చేసుకోవచ్చ సార్
రోజుకు
రోజుకు ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకోవచ్చువు ఆ సార్
సో అప్పుడు మీరు అన్నట్టే ఫర్టీ ఫైవ్ డేస్ కాకుండా కొంచెం తొందరనే కంప్లీట్ చేయచ్చు మీకు మొబైల్ ఇస్తా ర లేేకపోతే మీ సొంత మొబైల్ తోనే
మన మన మొబైల్ లో చేసుకోవాలి సార్ ఇది మన ఇ ఏంటంటే గవర్నమెంట్ మనని ఏదో అట్లా వాలంటీర్స్గా మట్టుకే తీసుకుంది మనని గవర్నమెంట్
అ మీకు సర్టిఫికేట్ ఇస్తందా మరి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్
ఇంకా తెలివదు సార్ దాని గురించి గైడ్లైన్స్ అయితే ఏం రాలేదు వస్తే ఇస్తే బాగునే స్తే బాగానే ఉంటది
ఆ
ఇస్తే ఇవ్వాలనే కోరుకుంటూ ఉన్నాం సార్
ఆ మీరు ఎంఆర్ఓ దగ్గరనా అసయన్ మీకు వర్క్ ఎవరు చేశారు వర్క్ ఎవరు అసైన్ చేసారు ఎంపీడనా ఏఎంఆర్ఓ నా ఆ ఏ ఇ ఓ అంటే ఏ ఇ ఓ ఎవరు అగ్రికల్చర్ ఎక్స్ట స్పెషల్ ఆఫీసరా
ఆ అగ్రికల్చర్ వాళ్ళ నుంచి ఆమె నుంచే మాకు వచ్చేస్తది మా పై అధికారం ఆమె ఉంటది ఆమె తర్వాత డిఇ ఓ వారు ఉంటారు ఏ ఏవో గారి పైన మాకు డిఇ ఓ గారు మొత్తం ఎస్టిమేషన్ ఇస్తా ఉంటారు అన్నట్టు ఎప్పటికప్పుడు మాకు
మీ ఏఇయో ఎవరు అంటే సరే అవసరం లేదు లే పేరు అవసరం లేదు గాని ఆయనా అమ్మాయా అబ్బాయా అమ్మనా మగనా ఆడనా
ఆడా ఆడా అమ్మా ఎసార్
ఆడమ్మాయా ఓగే
అమ్మాయి మాకు చాలా మంచిది మాకు మొత్తం అడాప్షన్ మొత్తం ఎప్పటికప్పుడు మాకు చాలా సలహాలు సూచనలు ఏమున్నాగాని ఏం ప్రాబ్లమ్ ఉన్నాగానీ వారు మాకు సలహాలు సూచనలు ఎనీ టైమ్
అవును గదా మరి అంతే సక్సెస్ఫుల్ గా చేయాలంటే వాళ్ళ సాయం అవసరమే మనకు
ఓకే సార్ మరి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు
థ్యాంక్ యూ అండీ
థ్యాంక్ యూ సార్
ఉమ్